హలో
నమస్కారం అండి
కారంమండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇలా బస్ ఎక్కి అలా తిరుగుతునం ప్రీ బస్ కదా హలో
అ అవునా మంచి పని చేస్తున్నారండి వినబడుతుంది మీకు హలో
ఉహ్ హలో
వినబడుతుందా అండి
ఆ వినపడుతుందిరా
ఆ ఏం చేస్తున్నారు ఇంకా
ఉందిలే ఫ్రీ బస్
ఫ్రీ బస్ అని తిరుగుతున్నారా హలో
హలో వినబడట్లేదరా
ఆ ఇప్పుడు వినపడుతుంది వినపడుతుందా ఆ చెప్పండి ఫ్రీ బస్ అని తిరుగుతున్నారా
ఆ అవునవును
ఆ
గాలి వస్తుంద ఏమైనా
ఆ
గాలి
ఆ గాలిస్తుంది నాకు ఇక్కడ
ఆహ అంటే దాని నుండి ఏమైనా సౌండ్ నినబడుతుందా అట్లా అంటి
నేనుం ఆ వినిపడుతుంది సౌండ్ గాలి సౌండ్
ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఏం వినపడ్లే
ఆ చెప్పరా ఇంకా ఏం చేస్తున్నావ్
ఇంకా కాల అక్క మా కుక్క ఒక బయట తిరుగుతుందని కట్టేస్తే వరుతుంది అక్క
మీ కుక్కుంద
ఆ ఉంది జూలీ దని పేరు
జూలి బాగుంది పేరు ఎన్ని సంవస ఎన్ని సంవత్సరాల నుండి దాన్ని పెంచుకుంటున్నారు మీరు
ఆ ఒక సిక్స్ మంత్స్ నుండి అంతే మంత్స్ డాగ్ అంత ముందుకి వేరే డాగ్ ఉండే అది కుక్క చనిపోయింది
అయ్యో అవునా
ఆ తర్వాత అది తెచ్చుకున్నా మస్తు ఎండ కొడుతుంది ఎండ తరుగుతుంది దిన్ గెడా వడదు మళ్ల్ళ అందుకే కట్టేసిన వోర్తుంది ఆ
ఫుడ్ పెట్టినావా దానికి
ఆ పెట్టినాక రోజు నేను దినంగానే దానికి పెడతా
ఆహా అంటే మీరు ఏం తింటే అది తింటాద
ఆ ఏమి తింటే అది తింటది మన ఒక ఎలా ఏం పూరీలు వేసుకొని తిన్న పూరి చేసిన పూరి తింటది ఒక వేళ గ్యార్ అంటే ఇవి ఉంటాయి మనం తినే గ్యారేజులను వేరే గ్యారజలు ఉంటాయి అక్క అ వేసిన తింటది అప్పలల్ల గారెలు ఇంకా కొనుక్కునే గారెలు అవ్వేసినా తింటది పళ్ళ చూసినా తింటది ఏ చూసినా తింటది
మంచి
ఆ చాలా
ఆనా
కానీ ఎవరైనా మనుషులు వస్తే మాత్రం ఆ మనుషులు వస్తే ఆహా నైట్ వస్తే ఓరుతది డేలో అంటే పొద్దున పొద్దున్నాక వస్తే మాత్రం అలాని ఏం అనది
ఓహ్
ఆ నైట్ ఒకవేళ నైట్ మనుషులు వస్తేరుతాయి కానీ దానికి అట్టే చేంచినప్పుడు అవి కుక్కలయినా కోతులు వస్తే మాత్రం వాటిని ఒక్కటి కూడా ఉండాలి ఏమో అక్క అన్నిటిని ఎళ్ళ ఒడుతుద అదే
అవునా
అదొక్క మంచి పని చేస్తుంది ఒక్క కోతి కూడా ఇంటికి రాకుండా ఇ ఇస్తుంది మొత్తం ఎంత పెద్ద కోతి అయినా ఇదంత అది చిన్నగా ఎనాకా ఎనకా ఊరికి మరీ ఆ ఫుల్ ఇవి సౌండ్ వేర్తారు ఇడ కాయ వట్లలా ఏమంటారు అవి కుప్ప పందికొక్కులు ఇట్లా ఓనికినికి కుక్క కోరినట్టు మైక్లలా సౌండ్స్ పెడతారు ఇవిడుస అంటే అవి గట్టి పట్టి వరినట్ అరుపులు ఆ అట్లా వరుతది ఆ మైక్ లేకున్నా ఎంగాదు మొత్తం ఊరంతా ఇనపడతాయి
ఆ అందుకే పోతాట్టున్నాయి కొ కోతులు
ఆ అక్క మా మాకెళ్ళి ఫుల్ కోతులు ఉండే అక్క అస్సలు ఎన్ని అంటే ఆ ఇంటి చుట్లు అంటే ఇల్లులు ఉండవు మా ఇంటి మా ఇంటి పక్కన ఖాళీ ప్లి ఖాళీ స్థలం ఉంటది ఆటు పక్కన ఖాళీ స్థలం ఇ ఇటు పక్కన ఖాళీ స్థలం ఇగ అన్ని చెట్లు ఉంటయి అన్ని పిచ్చి పిచ్చి చెట్లు మొలిచి ఉంటయి అవన్నీ చెట్ల పైనికి ఎక్కి మా రేకుల పైనికి దునుకుతయి
ఆహా వామ్మో అంటే మీది ఇల్లు మొ మధ్యలోనే ఉంటరు కదా అయినా కూడ కోతులు ఒస్తాయా
ఆ ఇల్లు మా అంటు ఊరి మధ్యలో ఇల్లు ఉంటది కాని అటు ఇటు ఇల్లులు ఉండవు మా ఇంటి పక్క పక్కకి
అవునా
ఆ ఆ ఇంటి పక్కకి ఇల్లులుండవ్ ఆ అంటే అటు ఇటు ఉండవు వాటి ఖాళీ స్థలం పక్కకి ఇల్లులుంటయి
ఉహు
కి ఉండవు అంతే ఒక అంటే ఒక గుంట జె గుంట రెండు గుంటలు అంటారు గదా
అవునవును
పక్కకి రెండు గుంటల అంతా దూరంల ఇల్లు ఉండదు అట్ సైడ్ దాని పక్కకు ఉంటది మళ్ళా ఇ కేము ఉండదు మళ్ళీ ఇటు ఒక గుండ మందం ఉండదు మళ్ళ దానిపక్కకి ఉంటది
ఖాళీ స్థలం కదా మంచిగా వోచ్చి ఆడుకుంటయి అవి
ఆ మంచిగా ఆడుకుంటాయ్ అంత ముందుకి
ఎంత మంది
మా ఊర్ళలనైతే ఒక్క చింత చెట్టు లేకుండా అన్ని కొట్టేసిల్ అక్క
ఆ చెట్లు లెవ్వ
ఆహా మా ఇంటి పక్కకు ఒక పెద్ద చింత్ చెట్టు ఉండే ఆ ఖాళీ స్థలంలా ఆ చింత చెట్టు వల్ల కోతులన్నీ ఇక్కనే ఉంటున్నాయని ఆ చింత చెట్టుకు ఉన్న చింతకాయ ఒకటి కూడ దక్కనియట్లేవన్నీ తింటున్నయిని అ దాని పైనినుండి ఓట్లేవి రోజు మొత్తం అక్కడనే ఉంటయి ఆన్నే తింటయి ఆన్నే ఉంటయి మొత్తం ఇగ అట్ల ఉంటానయని చెట్ చెట్టును కొట్టేసిల్లు మా నానమ్మ వాళ్ల ఇంటి దగ్గర రెండు చెట్లు ఉండే కా అవి చింత చెట్లు ఒక చింత చెట్టు అం రెండు చింత చెట్లు ఎక్కి మా తాత ఒకసారి చెట్టు ఎక్కిండు చింతకాయ తెంపడానికని పైన కోతులున్నయి చూసుకోలే మా తాతకి అరవై సంవత్సరాలు ఉంటయి అరవై అరవై ఐదు ఉంటయి మా తాత చెట్టు ఎక్కుతడు ఆయన ఎక్కిండు కాని పైన కోతులను చూస్ కొలివి మొర్రి కోతులు అంటారు చూడకా అవి కర్తయి ఉట్టిగనె మనుషులని అలాంటివి రెండు పైనుండి మాతెంబటి పడితే మా చెట్టు మించి కింద పడ్డడు
అయ్యో
ఆ కా చెయిరిగింది చెయరిగుతే అప్పుడు మళ్ళ ఒక రెండ్నెల్లు మూడ్నెల్లు నల్రు నాల్నెల్లు ఇంటి దగ్గరనే ఉన్నడు తర్వాత అతికింది
అయ్యో
ఊ ఇగ అందుకని ఇగ మా తాతొల్లు రెండు చెట్లలను కొట్టేసిళు రెండు చెెట్లు ఉండే రెండు చెెట్లను కొట్టేశిలు కొట్టేసినంక అక్కడ పాతిల్లు ఉండే పాతిల్లు చాలా రోజులే కంటే ఇగ ఇప్పుడు ఎట్ల ఉన్నయి అక్క వనలాడితే నాని నాని కూల్ తున్నయి గదా
అవునవును
ఇట్ల ఒకసారి ఇల్లు పైనకి ఎక్కి పరదగప్పవానికి పోతే పరద అట్లనే ఇల్లు అది జారికింద పడ్డారు మళ్ళా ఒకసారి మ తాతక్ ఆ కోతుల తర్వాత చే చేసేట్టు అయంక మల్ల పడ్డాడ్ ఇలివంచి ఆ ఇక మళ్ళీ పడ్డంక క మళ్ళా ఇంకో సైడ్ ఇరిగింది చెయ్యి
రెండు చే రెండు చేతులు ఇరిగినియి ఇప్పుడు
ఆ అంటే అలా బోన్ అంటే ఇక్కడ ఈ మన మెడకున్న ఈ చెయకిి జాయింట్ ఉంటది అక్క ఆ రెండింటి మధ్యలో గ్యాబ్ వచ్చింది నెక్స్ట్ సారి ఇరిగినప్పుడు అంటే ఇదిగా లేదుగాని గ్యాప్ వచ్చింది తర్వాత్ బతిగాగా బతికిందిదిగ అట్లా చానయినా వాసలుమా దాదాకి అన్ని దెబ్బలే ఉకే కింద పడుతున్నాంటారు
అే చిన్నప్పుడు పడితే పర్లేదులేగాని మరి ఇగ ముసలోళ్ళు అయినాక కూడా పడితే ఇబ్బంది కదా
ఉ మా తాత మిరపకాయలు అమ్ముతాడక్క చిన్నప్పటి నుండి అది బేరమ్ మా తాతది ఇప్పట్గూడ వదిలి బెట్ ట్ల ఆయనకి మొన్న కూడా మీరపకాయ బస్త దించబోయి కాలికి మ మిరపకాయ భత్త పడితే కాలి ఇరిగింది అక్కడ అంటే కింద జాయింట్ మన పాదం ఉంటది కదా ఆ పాదం కి దానికి మద్యలో ఇరిగింది అయినా అది అతికినాక మళ్ళా పోతాండు అమ్మడానికి కాని వదిలి పెడతలేడు అమీదే భారమైత్
ఇంట్లోబందెట్టడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా రే
అయినా అసలు ఎంత కష్టమయినా ఇగ నియా నచ్చుదిశ్వాస వరకయినా నేను చేస్తాగాని వదిలిపెట్టను అని అంటండు
అయ్యా ఇంకది అలవాటైనా పనిరా ఎవరైనా ఇగ వదిలి పెట్టరు ఇప్పుడు మా పొట్టిది అంటది మా చెల్లి వాళ్ళ వాళ్ళ తాతకు కూడా అంటే హెల్త్ బాలేదు కానీ చిన్నపట్నుంచి గొర్లని కాసి అలవాటు ఇప్పటికి కూడా గొర్లని కాస్త ఇంకా ముసలోడనాక కూడా ఇప్పటికి కూడా గొర్లని కాస్త అనే పోతాడు చెరువుక్కడికి అంటే గొర్లని పట్టుకొని చెప్పినారువాళ్ళు ఇగ
అంత గట్టి అంటే అంత బలంగా కూడా లేరు ఇప్ప టోళ్ళు
ఆ మనం ఎక్కడున్నావి ఇంకా ఇప్పటికే మ నడుమువంగలేక పోతున్నారు అందరు
ఆ అసలు ఇప్పటిక అసలు మనం ఒక ఒక కరెక్ట్ ఎండలో ఒక ఒక రోజు ఒక రెండు రోజులు పని చేేసినా అంటే మూడో రోజు ఖచ్చితంగా వండుకునిడు ఇక
ఒక రెండు రోజులు పనిచేస్తే వారం రోజులు ఇంటికాడినే
ఆ అట్లా నేను ఒకసారి నాలుగు రోజులు పత్తి గింజాలు పెట్టబోయి వారం రోజులు పండుకున్నా
అయ్యో అయ్యో పత్తి అంటే పత్తి గింజలు పడితే ఇంకా ఎక్కువ కాళ్లు నోస్తయగదా
ఆ అట్లా వారం రోజులు వండుకున్నాక ఇగ ఇక ఎక్కువ ఆడ ఎండకి చాలా ఎండలు దుబ్బలు కాలతా అంటే ఇంకా ఘోరం అ నిప్పుల మీద నడి చింనట్టు అనిపిస్తాది
అవును చెప్పులు వేసుకుంటే నడవరాదు చెప్పులు తిస్తనేమో కాలు కల్తాయి ఏం అర్ధం కాదు అడా
అవునా సార్ ఒకసారి ఆ చాలా మందిమి ఒక పది పన్నెండు మందిమి వేరే ఊరు పోయనాము గింజలు పెట్టడానికి అని పోతే అక్కడ ఏమైందంటే అందరం పెట్టుకుంటా పో పోయినాం పోయినాం పొద్దునే పోనం ఆరు గంటలకే పోయనాం ఏ పది అయింది ఒక ఒకరు అయిపోయింది ఇంకొకరు మాది కూడా పెట్టండి అంటే మేము అన్నం పట్టుకపోయినాం తిన్నాక పెట్టేద్దాం అనేసి వాళ్ళ వీలా సేమ్ ఉంటుది ఇంకా ఒక గంట రెండు గంటల అయితే అయిపోతుంది కదా అని పెట్టినాం ఇగా ఫుల్ ఎండగడని కింద కింద కాల్ తాంది మీద కల్ ది ఇక టక్కడక్క పెడినాము అయ అంటికి ఎట్లు ఉంటారు కొంచం ఏమో వెనక పడతారు కొందరు ముందు పోతారు కదా అట్లా టక్క టక్క పెట్టుకుంటా పోతా డే పోడు అట్లా పెట్టుకుంటడా పోయిక చెట్టుకింది పోయిన ఉరుకుడే ఉరుకుడు చెట్టుకింది చెట్టు కిందకి ఉరకంగానేమాకు పెడితే కూడాండా మీరు పోయ చెట్ కంద ఉంటారు అది అందరూ అన్నారూ నువ్వైతే ఇట్లా సార్ ఇ లక్క పెట్టుకొని ఎవరెవరికి ఎన్నెన్ని సార్లు వస్తాయని చూసుకొని ఏ మాకు ఎన్నిసార్లు వస్తాయని చూసుకొని అట్లా పెడతాం అక్క ఫటక్క టక్క పెట్టుకుంటా పోయి కూర్చుంటం ఇగా ఒక నాలుగురు ఐదుగురం కలిసి
అవునా సరయైన మరి ఉంటాన
సరే అక్క